హలో హాయ్ అండి
హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి సాయంత్రం పూట ఇక పిల్లలు వచ్చే టైం కదా గిన్నెలు కడుక్కొని ఇక టీ పెట్టుకున్నా పిల్లలకు పాలు పెడదామని ఆ పనులే చేస్తున్నా
పాలైనా అండి పాలల్ల చా చాలా టీ కూడా పెడతారఅండి పిల్ల
టే పిల్లలకు పాలే పోసి అందులో బిస్కెట్లన్న ఇంకేమైనా స్నాక్స్ లాంటి చయిద్దాము ఇక మనం టీ పెట్టుకొని ఇ బిస్కెట్ తాగాలి
నిచ్చే తోట టీ తాగుతారా అండి ఆ పిల్లలు ఇద్దారు చదువుతారా పాలు లేక
పిల్లలు ఇద్దరు తవుతారు గాని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పాపే వస్తుంది ఒక పాప కోసమే ఆ పాలు వేడి చేస్తానా పాల కొంచెం చక్కర వేసి వేరు చేసి కొన్ని బిస్కెట్లు కలిపి పెట్టి అట్లనే కొన్ని శనగలు కూడా ఇట్లా నూనెలా కాల్చి ఉప్పు కారం కలిపి పెట్టి నానబెట్టినామండి పొద్దున నానబెట్టినా అవి ఇప్పుడు కొంచెం ఆ పొద్దున కొంచం నాన్న పెడితే టూ త్రీ అవర్స్ నాన్ని తర్వాత అవి ఇప్పుడు నూనె కొంచెం చిట్లు ఇచ్చినట్టు చేసి వాటి మీద ఉప్పు కారం అట్లా ఒకళ ఏమన్నా నిమ్మకాయ పండి ఇస్తే స్నాక్లెక్క తింటారు తర్వాత కొన్ని వేడి పాలు వేడి చేసి
చక్కర ఎస్తారా చక్కెర వేయకుండా కూడా తగుతారా అండి
డి పాలల్లో చక్కర వేసి కాగబెట్టి గ్లాస్ లో పోసి వాళ్ళకి ఇస్తే అటి కన్నా తాగుతారు లేపోతే బిస్కెట్స్ పెడితే పక్కకు ఆ బిస్కెట్స్ అయినా వేసు కొని అట్లా టైం పాస్ చేసుకుంటూ వాళ్ళు ఇక సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తాంటారు
పాలల్లో మరి ఓన్లీ చక్క చెక్కరయినా బూస్ట్ ఇట్లా ఏమైనా హార్లిక్స్ కూడా కలుపుకుంటారా
ఇప్పుడుయితే ఓన్లీ చక్కెర అనే బూస్ట్ కూడా కలుపుతా బూస్ట్ కలిపితే ఇంకెక్కువ అ అవుతా అంటారు ఎక్కువ క్వాంటిటీ కావాలంటారు పాలు అట్లా ఇంకా
రోజు పాలైనా బూస్ట్ కూడా కలుపుతారా మధ్య మధ్యలో పిల్లలకు
రోజువారి పాలల్లో బూస్ట్ అయినా కలిపుతా ఆర్లిక్స్ అయినా టీ అయినా లేదు అంటే సేమ లాంటివి చేయడం
బ్రూ గల్పు బ్రూ తగు స్తా అండి మీరు ఈవినింగ్ టైమ్ లో
తాగుతామండి మా బ్రు బ్రు తాగుతామని ఇస్త కేఫ్
గా
ఇంకా డికాషన్ మన బ్లాక్ కాఫీ ఏవైనా సాయంత్రం పూట కొంచెం రీఫ్రెష్ కోసం తాగడానికి
ఆ ఈ సమ్మర్ టైమ్ లో ఏమన్నా మజ్జిగ ఏమన్నా లెమన్ రైస్ అ లెమన్ జ్యూస్ ఇట్లా
అవిక మధ్యాహ్నం పూట ఎట్లాగో మనకి కి ఎండలు బాగా కొడతాన్నాయి కాబట్టి కొంచెం మజ్జిగా చిలికి అందులో సాల్ట్ వేసుకొని మా పెరుగు చిలికి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మజ్జిగ వేసుకొని మధ్యాహ్నం తాగుతాము అన్నంంలోకి కూడా పెరుగు కలుపుకొని తినడం అలవాటు ఎండాకాలం అంతా అదే తర్వాత ఇక మనకి ఈ వెదర్ కి కూల్ కూల్గా ఎంతైనా నిమ్మకాయ రసం ఉండాలి సబ్జా గింజలు వాటర్ లో కలుపుకొని నిమ్మకాయ పిండుకొని అవి కూడా నానబెట్టుకొని తాగుతేనే కదా బాడీ మనకి చెల్లదనాన్ని ఇస్తా అంటుంది ఇకపోతే ఈ ఎండలకు మనం తట్టుకోలేం వేడి చేస్తా ఉంట బాడీలు
బాడీ కూలింగ్ ఉంటది అన్నట్టు
ని సబ్జాగజలు పెరుగు నిమ్మకాయ ఇట్లాంటి అన్నీ వాడుతా ఉంటాం
అందరు అవుతారండి ఇట్లా సబ్జగింజ
ఇంట్ అందరం తాగుతాంంట ఇంట్లో ఎంత మంది ఉన్నా మేము నలుగురం ఉన్నాం నలుగురం అదే పని పొద్దున్న అన్ని వాటర్ల నానబెడతాం అందరికి మంచికో బాటిల్ పక్కకిస్తే వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడుల్లా తాగుతా అంటారు ఇంకా
ఇంకా ఇంకా మీరు సాయంత్రం టైంలో ఏం చేస్తారు అంట నైట్ అయితుది కదా ఈవనింగ్ ఎ స్తార నిల సా నైట్స్త డిన్నర్
ఒక ఉంటది సాయంత్రం ఒకటి ఉంటది ఇలా మార్నింగ్ వచ్చేసి మన గోడ్చుకురకాయ కర్రీ వేపుడు చేసిన అందులో పుదీనా ఆ ఓకే గోరుచుకురకాయ మనం మంచిగా కడుపు ని ఆయిల్ వేసి అందులో పుదీనా మన ఉల్లాకు కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత గోలిన తర్వాత కొంచెం పసుపుేసి గోడిచకురకాయ వేసి సిమ్ లోనే దాన్ని వేపు చేయాలి నో వాటర్
ఆ
అది ఆయిల్నే ఫ్రై కావాలి డీప్ ఫ్రై లెక్క కావాలి
ఉడువేయా ఉడకబెట్టిన తర్వాత ఇట్లా
ఆ పెట్టిన తర్వాత చేస్తా నేమో అది ఒక రకంగా టేస్ట్ ఉంటుది కొంచెం జ్యూసీ జూీ మనం ఇది ఉడకబెట్టకుండా డైరెక్ట్ ఆయిల్ల్లో వేస్తే మాత్రం మొత్తం వేపుడు లెక్క డీప్ ఫ్రై కర్రీస్ అంటాం చూడండి అట్లా మంచి ఉంటది అన్నమాట కా కొంచమే ఎక్కువ కారం పడదు కొంచెమే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంము కొంచెం సాల్ట్ టేస్టీ దగ్గేసుకొని డీప్ ఫ్రై చేసి లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లం అంటే కర్రీ మంచిగా బాగుంటది అదే ఉడకబెటిన కర్రీ అంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా తినడానికి పిల్లలు ఇబ్బంది మడతా అంటారు
ఆ ఇంకా
ఇక ఇప్పుడు సాయంత్రానికి వచ్చేసి మళ్ళా
మ
వస్తానండి వస్తా మన ఇంట్లోనే హో ఇంట్లోనే హోమ్ ఫుడ్ మార్చాల దధానియా లవంగా మ మ ఇ ప అ క కొ ఫ్రై చేసి నార్మల్ బౌల్లో వేసి రోస్ లెక వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి హోమ్ మసాలా తయారవుతుంది అదే మసాలా వాడతాము వెజ్ లోకైనా నాన్ వెజ్ తనా అంతా అదే మసాలా
వెజిటేబుల్ కానీ ఇదే మాస
అవునండి కొంచెం ఎంతైనా వెజ్ తిన్నా కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కొంచెం చాట్ పటాకు లెక్క గరం గరం కావాలి కదా
ఆ అట్ల నా
ఇక ఇప్పుడు మార్నింగ్ అయితే అది సాయంత్రం ఇంకా ఇప్పుడు ఏదైనా వంట చేయాలని అనుకుంటానా ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నా ఒక ఎగ్ గన్నా లేదా ఎగ్ బిర్యానీ అలా ఏమైనా చేద్దాం అన్నట్టు చికెన్ బిర్యానా ఎగ్ బిర్యానా చేద్దాం అన్నట్టు
ఎగ్గు ఎట్లాండ్డుకుంటారండి మీరు ఆమ్లెట్ త లేకపోతే ఉడకబెట్టుకుంటారా లేకుంటే కర్రీ చేస్తారా నీళ్ళల
టాండి ఇప్పుడు ఎగ్గును ఇప్పుడు మనం కొంచెం పెప్పర్ మిరియాల పొడి వేసి వాటి బీట్ చేసుకున్న తర్వాత వాటరు హీట్ చేసుకొని దాని పైన ఒకటి చిలుల గిన్నె పెట్టి దాని ప్లేట్ లో ఎగ్గు వేసినాంనుకు కోనండి జున్ను లె రడవుతుంది దగ్గు ఎగ్గుజున్ను మీకు ఐడియా ఉన్ ఉందో లేదో తెలవదు గాని ఎగ్గు జున్ను ఆడే పోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరికే ఉడికితే. తర్వాత ఆ జున్ను ముక్కలను, కట్ జేసుకుని ఆ పే ఆనియన్సు. ఇగ పుదీనా ఉల్లాకు, మెంతకూర ఇవన్నీ ఏసి గోలిన తర్వాత, అందులోనే ఉప్పు, అన్నీ జల్లిన తర్వాత కొన్ని సంపించ్ ఆఫ్ వాటర్ ఏసి, ఈ జున్ను ముక్కలు ఎగ్గు జున్ను ముక్కలని అందులో ఏసి లాస్ట్ కు ఉప్పు, కారం మసాలా ఏసిన తర్వాత లాస్ట్ వచ్చే కొత్తిమీర ఏసినావ్ అనుకో ఆ కర్రీ కూడా బాగుంటదండి.
ఆ పన్నీర్ కర్రీ లాగా ఉంటది.
సేమ్ ఇగ, అంటే కొంతమంది పన్నీరు ఇప్పటికిీ పన్నీర్ అంటే తినలేము కాబట్టి ఎగ్గును జున్ను లేక ట్రై చేసుకొని.
అదే పన్నీర్ టైప్ లో చేస్త
అవును! పన్నీర్ లెక్కనే చేస్తానండి ఆ గ్రేవీ చేసుకోవచ్. చ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు ప్రస్తుతానికి సాయంత్రం పుట్టా కాబటి గ్రేవీ చేయను. ఎందుకంటే అది మిగులుతాది, మళ్ళా మార్నింగ్ కి మనం వేస్ట్ చేస్తా ఉంటాము. సో సాయంత్రం దాని ఫ్రైలెక్ క్కనే చేసుకొని. చక్కగా వేడివేడిగా చపాతీలు, గోధుమ పిండి చపాతీలు చేసుకునుడు, అవి చేసుకొని అందులో పెట్టుకొని తింటూ ఉంటాం.
సమ్మర్ కాబట్టి నైట్ మిగిలిన కర్రీలు పొద్దున్న ఉండవు
ఉండవు కరాబ్ అవుతాంటాయ్. హ్మ్! అదే మార్నింగ్ పూట అయితే మనం గ్రేవీ చేసుకుంటా మనకి ఉంటాయ్. అట్లా, హ్మ్! ఇప్పుడు సమ్మర్ కాబట్టి రెండు పుట్టలు కర్రీస్ చేసుడు అయితంది అదే మనకి ఆ వర్షాకాలం సీజన్ అయి ఒక కర్రీ మనకి మార్నింగును ఈవినింగ్ సరిపోతాది కదా, కర్రీస్ ఉండవు కదా, ఈ ఎండకు హీటుకు. కొంచెం మా ఇల్లు కూడా గాలి ఆడదు తు వెలుతురు అంతా తక్కువ ఉంటది
ఎలా ఉంటదండి ఇల్లు పెద్దగుంటదా చిన్నగుంటద
రూమ్ లే అండి మాకు రెండు రూమ్లే గానీ చుట్ ట్టు ఇండ్లు బంగ్లాలు ఉంటాయి కాబట్టి గాలి ఆడక మొత్తం హీట్ హీట్గా ఉండి ఏ చేసినా కూడా హాఫ్ డే లోనే రా అవుతూ ఉంటాయి అందుకని ఈ సమ్మర్లో ఏం చేస్తామంటే ఎప్పడటప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినడమే తప్ప స్పేర్లో ఉంచుకోవడం అట్లాంటివి మాత్రం చేయలేము
ఏపుడ కాపుట ట్టే వండుకొని తింటారు అన్నట్టు ఇంకా మరి చారు చేయరా చిక్కుడుకాయ్య కర్రీ కి కాంబినేషన్ చారు తోటి కూడా బాగుంటది అంటరు కదా ఫ్రై
అవునండి చేస్తాము కానీ ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి ఇద్దరు చారుతో తింటరు ఇద్దరు చారుతో తింటరు ఆ ఇద్దరు కోసం చార్ చేయాలి చింతపండు విసుకాలి కొంచెము పచ్చిమిర్చి స్టవ్ మన స్టవ్ మీద డైరెక్ట్ కాల్చుకొని ఆ చింతపండ్లు వేసి పిసికి ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు వేసి అందులో కొంచెం జీలకర్ర మెంతుల పిండి వేసి కూడా మసలు పెట్టి అది బాగుంటది కాంబినేషన్ మ్మ్ పచ్చి పూలుసు లెక్క చేసుకుంటాము అట్లా వేసుకొని అవును చాలా బాగుంటా టది ఈ ఫ్రై కర్రీస్ కి వేపూల్లకు కాంబినేషన్ లో మంచి గా ఉంటది పిల్లలు ఇష్టంగా తింటారు
మరి ఈవినింగ్ టైమ్ లో ఆ ఎగ్ కర్రీ చేస్తారు
అవును ఈ రోజు ఎగ్గనే అనుకుంటున్నాం అదే చేస్త త ఇందాక చెప్పా జున్నులక చేస్ కొంచం చేద్దామన్న ఆలోచ న తోటి ఉన్న ప్రిపరేషన్ చేస్తున్నా ఎగ్గును బీట్ చేయడం పెప్పర్ వేయడం సాల్ట్ ఎస్ కోవడం
ఆ ఇంకా మరి ఇంకా దానికి రొట్టెలు చేస్తే అంత చపాతి ఎలా ఏ పిండి తోటి చేస్తారండి జొన్నపిండా లేకపోతే గోధుమ పిండా
జొన్న పిండి రొట్టెలు అంటే కొంచెం కష్టం అయితాయి అండి అవి చేయడము అందుకని మామూలుగా ఆశీర్వాద గోధుమ పిడి తీసుకొచ్చుకొని అందులో వాటర్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం మెత్తగా కలిపి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెడితే స్మూత్గా ఉంటది
నూన ఆయిల్ వేసి ప
ఆ కొంచెం ఆయిల్ వేస్తాం అండి ఆయిల్ వితౌట్ ఆయిల్ అంటే కొంచెం కడకట ఉంటాయి ఆయిల్ త ఉంటే కొంచం మెత్తగా ఉంటాయి కదా
మడత రొట్టెలు చేస్తారా అంటే మరి మీరు డైరెక్ట్ ఇట్లా మామూలుగా
మడత రొట్టెలో వేసుకుంటాం అండి కొంచెం పరోట్ ట టైపు లో రొట్టెలు రౌండ్ రౌండ్ గా చుట్టి చేసుకుంటాం పొరలు పొరాలు వస్తా అంటే అదొక వేరే వేరే ఉంటుంది ఇగ రౌండ్ రోట్టె అంటె ఒకటే గట్టిగుంటది కదండి
ఆ అట్లానా ఇంకా మరి ఎ తినే టైం కు నైన్ అయితదండి అందరు కలిసి
ఆ తినే టైం వరకు నైన్ అవుతది నైన్ థర్టీ వరకు కంప్లీట్ చేసేస్తే బెడ్డ ఎక్కిపోతాం ధన్యవాదాలు